వినిపిస్తుందా అండి
ఆ బా ఇనిపిస్తుందండి
ఏం చేస్తున్నారండి ఆ ఇనిపిస్తుందండి
ఆహా ఏం చెయట్లేదండి ఖాళీగే ఉన్నాను పడుకున్నాను ఇందాకే లేసాను అంతే అండి భోజనం అయిపోతానే పడుకున్నానండి
ఉమ్ మీకు మధ్యాహనాల్లో పడుకునే అలవాటు ఉందా అండి
అంటే పడుకోవడం అంటే నిద్ర ఏం రాదు ఊరికే పడుకోని ఉంటా అలా అం తే ఆ అంతే అంతే
నాకు అలవాటు ఉందండి అలాగా ఊరికే భోజనం అయిన తర్వాత అలా కూర్చుం టను అలా సరదాగ ఏసి యేసుకొని అందరం భోజనం అవ్వగానే మా ఇం టి సభ్యులం అందరం కూర్చొని అలా రెండు రెండు జోకులు ఏసుకొని నవ్వుకుంటూ ఇంకా అలా మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు ఎళ్ళిపోతారు
అవునా మ్మ్ హూ హ్మ్ ఈ మధ్యకాలంలో ఇంట్లో ఎక్కువ ఉంటున్నా కాబట్టి ఎప్పుడు చూసినా పడుకొనే ఉంటా ఇంకా
అది నిజమేలేండి నేను కూడా ఈ మధ్యకాలంలో నుంచి కళాశాల అయిపోయిన తర్వాత కొద్ది సమయం ఖాళీ దొరకడంతో ఇంక ఇలా ఇంట్లో ఉండడమే సరిపోయింది తినడం పడుకోడం లెగవడం ఇంక ఇదే అయిపోయింది మధ్యలో ఇంకేదన్నా వస్త అయితే అవి ఏవన్నా చదువుకోవడం అట్లనే అయిపోయింది
మ్మ్ హూ మీకెమన్నా వచ్చా అండి వెరైటీగా ఏమన్నా ఇప్పుడు ఏదో చేస్తారు కదా అందరు ఫ్లవర్స్ కానీ పేపర్తో అలా
అంటే నేను పేపర్ తో ఎప్పుడు ప్రయత్నించలేదండి చూసాను నేను కూడా అంటే ఇప్పుడు పేపర్తో రిబ్బన్తో చేస్తునారు ఏంటండి ఏంటండి అర్థం కాలేదు
మీకు అలా ఏమన్నా వచ్చా అండి డివై డిఐవై క్రాఫ్ట్స్ అట్లా
అవి బానే ఇష్టమండి బానే ప్రయత్నిస్తూ ఉంటాను ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒకటి ఆ మొబైల్ ఫోన్ లో కెలుకుతా ఉంటాను ఏదన్నా బాగా నచ్చింది అనిపించింది అంటే చూస్తా ఉంటా అన్నమాట ఆ ఈ మధ్య బాగా వాడుతున్నారండి తెగ ఆ పైప్ క్లీనర్స్ అని దాని పేరే అదండి దాటితో పువ్వులు చేస్తారండి
ఆహా బాగుంటాయండి అవి
ఆ చూడనికి బాగుంటాయండి నిజంగానే చాలా బాగుంటాయి చేయడం కూడా పెద్ద కష్ ఉత్తమమైన పని ఏం కాదు చాల స్ లు కాకపోతే అవి చాలా రోజుల వరకు ఉంటుందన్న గ్యారంటీ గట్టిగా ఉండదు ఎందుకంటే దాన్ని బాగా సున్నితంగా మనం చూసుకోవాలిన్నమాట అది ఊరికరికే నలిగిపోతా ఉంటది ఆ దానికి వచ్చిన సమస్య ఇదే అండి తర్వా ఊరికే దుమ్ పట్టేస్తుంది ఇప్పుడు మన పాత కాలంలో మన అమ్మమ్మలు చేసేవాళ్ళు కదండి వూల్ తో
హు ఉ ఉ అవునవును కానీ అవి ఇప్పటికి ఏం కాలేదు మా ఇంట్లో ఇప్పటికి ఉన్నాయి అవి
ఏంటండి అర్థం కాలేదు
అవే ఉలన్ తో చేస్తారు కదా అవి ఇప్పటికీ మా ఇంట్లో ఉన్నాయి ఇంకా
ఆ మా ఇంట్లో కూడా ఒకటి రెండు ఉన్నాయంండి కాకపోతే ఇంకా ఇంకేంటంటే అవి నేచూకోవాలంటే కొంచం సమయం పడుతుది రోజు చేస్తా ఉంటే ఆ చేయి తిరుగుద్ది అనమాట
అప్పట్లో ఏందంటే వాళ్ళకి బడికి పోయేటప్పుడే ఇవన్నీ నేర్పించే వాళ్ళ అనమాట మనకు అలా ఏం లేవు కదా ఇప్పుడు ప్రత్యేకంగా వాటి కోసం నేర్పించేకి అందుకు మనకు అవేం రావు అంతగా
పైగా అప్పట్లో ఏంటంటే అండి ఇప్పుడు మహిళలకి ఇప్పుడున్నంత శ్రమను ఇవేమి ఉండదు కదండి వాళ్లకి ఖాళీ సమయం దొరికినప్పుడు ఇంక వీళ్లు ఇలా చేస్తూ ఉంటారునమాట ఇంట్లో వాళ్లు కోసం గాని ఏదొ ఒకటి అలాగా
ఆ హ మీకు అదొకటి వచ్చా అండి పేపర్ అదే ఏదో పైప్ ప్లీనర్స్ తో
ఆ వాటితో వచ్చండి అంటే బాగా వచ్చని చెప్పను కానీ పర్వాలేదండి అ చాలానే పువ్వులు చేశాను అంటే ఐద ఆరు రకాల పువ్వులు నేర్చుకున్నాను ఫస్ట్ ఫోన్లో చూసి ఇంకా బాగానే వచ్చిందండి తర్వాత త
ఆహా అన్ని రకాలు చేయగలుగుతారండి మీరు
ఆ చేయగగుతానండి వాటితో పర్లేదండి అన్ని రకాలు చేయొచ్చు ఇంకా చిన్న పువ్వులు వాటితో కీ చేయిన్ అని చెప్పి అలాగా వా అవి కూడా బానే ఉన్నాయండి
అన్ని చేశారా మీరు
ఆ కొన్ని ప్రయత్నించా నం అండి అంటే ఇప్పుడు మనం మాములుగా కర్టన్ వేస్తాం కదా ఇంటికి దానికి మొత్తం కటన్ అంతా చెరిపేసి పెట్ట పెట్టడానికి అదొక హోల్డర్ లాగా అదొకటి నేర్చుకున్నానండి తర్వాత తావు రెండు మూడు రకాలు కీ చైన్ తర్వాత మనం ఇప్పుడు మాముూలుగా ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలి అంటే బహుమతి ఇవ్వాలంటే బొకే ఇస్తాం కదా అలా వి పువ్వులతో బొ కే అనమాట ఇట్లా ఈ మూడు రకాలు నేర్చుకున్నానండి
ఆహా బానే నేర్చుకున్నారండి మీరు అవన్నీ
అంటే కళాశాల అయిపోయిన తర్వాత చాలా సమయం ఖాళీ దొరికిందండి ఇంకా ఇవంటే బాగా ఇష్టం అని చెప్పి అళ్ళ నేర్చుకుంటూ ఉన్నాను అనమాట
ఆహా ఇంకా ఏమన్నా నేర్చుకున్నారా అండి వంటలు గాని
వంటలు సాధారణంగా నాక్ ముందు నుంచే చాలా బాగా వచ్చండి ఆ ఇంకా ప్రత్యేకించి దాని మీద మళ్ళీ ఆ నేనేమి దృష్టి పెట్టలేదు ఇంకా నేర్చుకుది ఏదనా ఉందంటే ఇది ఒకట్ అంతే అండి ఈ మధ్యకాలంలో మీరు ఏమన్నా ప్రయత్నించారా అండి ఈ మధ్యకాలంలో
ఏం లేదండి ఏదో బయట కుచ్చుళ్ళు నేర్చుకోనేకి పోయినాను అది పది రోజులు అన్నారు కోర్సు నేను ఐదు రోజులు ఏళ్ళాను తర్వాత ఊరికి వెళ్ళిపో పోయినాను ఇంగా క్లాస్ కూడా అయిపోయింది అది
ఆ అయ్యో అదే అదే అర్థమైంది
పెయింటింగ్ క్లాస్ అనీ ఏదో పెట్టారు మళ్ళీ ఏదో ఒకటి పడు తుంటది పోకుంటే ఊరికే డబ్బులు వేస్ట్లే అని అది కూడా పది రోజులు అన్నారు పది రోజుల్లో ఏం నేర్పిస్తారు వాళ్ళైనా
అవును మనం ఏదో సరదాగా వెళ్ళి అలా రెండు మూడు ఏదో ట్రై ప్రయత్నిస్తాం మనం ఇంటి కో వచ్చాక మళ్ళీ అవి చేస్తే గాని మనకి రాదు
అవును అందుకే ఇంక ఏళ్ళలేదు ఎందుకులే అని
ఉ అదేలేండి
ఉ ఏం తిన్నారండి ఈరోజు
ఆ ఇవాళ అండి ఇంకా మామూలుగా ఆ ఇంకా ఇవాళ బయటికి వెళ్ళలే ఈ బయటకిెళ్లే పని వచ్ చ్చింది ఇంకా అలా మామూలుగా బయటకి కేళ్ తె ఇంకా అవి తిన్నా అన్నమాట పప్పు సాంబారు వంకాయి అలాగా రోటి పచ్చడి అలా
అవునా సాయంకాలం ఏం తింటారండి మీరు మామూలుగా
మామూలుగా సాయంత్రాలు
స్నాక్స్ అట్ల ఏమన్నా తింటారా టీ కాఫీ
లేదండి ఆ స్నాక్స్ ఏం అలవాటు లేదు కానీ టీ అలవాటు ఉందండి టీ గాని కాఫీ గాని అలవాటు ఉంది తాగుతాను కాసేపు అయిన తర్వాత ఆరు ఆరున్నర అయ్యాక తాగుతాను అనమాట
ఉహు టీ నే తాగుతారా మసాలా టీనా లేదా నార్మల్ గా
టి ఏ అండి మీరండి
నేను ఏక్ పాలే తాగుతానండి ఎక్కువ ఎప్పుడన్నా కొంచం బాలేేనప్పుడు అలాంటప్పుడు టీ కాఫీ తగుతానండి ఎక్కువ ఇంట్లో మా ఇంట్లో టీ చేయరండి బయిటికి వెళ్ళినప్పుడు అయితే ఇంగా కంపల్సరీ టీ నే తగుతానండి
ఉ ఉ అదెలేండి
టీ అంటే మీరు ఏ పొడి యూజ్ చేస్తారండి టీ కి
ఆ మా మా అమ్మగారు రెండు రకాల పొడ్లు కలుపుతారండి ఒకటేమో మనకి ఇది త్రీ రోజెస్ ఒకటి ఇంకొకటి తాజ్మహల్ ఒకటి అదే మా అమ్మగారు ఏం చెప్ తరంటే ఉట్టి తాజ్మహల్ ఏసినా కూడా రంగు రాదు ఉట్టిది ఈ త్రీ రోజెస్ ఏసిన రాదు రోడు కలిపి ఆ ముందుగా నే ఇప్పుడు మనకి సక్ కులు వస్తాయి కదా అప్పుడే కలిపేసి డబ్బలో పెట్టేస్తారనమాట
అలానా అంటే రెండు రకాల్ కలిప్ ఒకేసారి వేసుకుంటారు మీరు.
అంతే అండి రెండు రకాలు పావ్. పావ్ కేజీ తెస్తార అనమాట రెండు కలిపేస్తారు ఇగ ఇంకా పొడి వాడ్. తమన్ మాట.
ఆహా రెండు టేస్ట్ వేరే ఉంటాయి కదా బానే ఉంటదా తిన్నికి అది.
ఆ లేదన్. అంటే మనం పెట్టుకున్నప్పుడు టీ పెట్టుకున్నప్పుడు మనకు అసలు తేడా తెలిదు. బానే ఉంటుంది ఎందుకంటే మళ్ళీ. మనం ఎలాగో యలుకలు అల్లము సొంటిపొడి ఏస్తాం కాబట్టి.
రోజు అవి వేసుకుంటారు మీరు యాలకలు అల్లం సొంటిపడి టీలో.
లేదండి అంటే ఒక్కొక్కసారి మా అమ్మగారు సొంటేస్తారు ఒక్కొక్కసారి యాలుకలేస్తారు. అసలు ఏవీ లేదు అనంటే అల్లం ఒకటేస్తరు అంతే.
అవునా.
నేను ఎక్కువ ఈ యలుకలతో చేసిన టీ బా ఇష్టపడతానండి.
ఆహా. అంటే మీరు దంచి వేస్తరా మిక్సీకి మీరు పొడి లేదా యలుకలు అట్లా డైరెక్ట్ వేసేస్తరా.
అంటే ఒకప్పుడు మా అమ్మ మా మా అమ్మగారు కూడా యాలికలు టీయే ఇష్టపడేవాళ్. లు తర్వాత ఇంక్. సొంటి వేసుకుంటుంటే బాగుంటుంది అని చెప్పి అంటే ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్. వేసి అన్నారని మా అమ్మగారు సొంటికి మారారు సొంటికి పొడిస్ పొడి చేేసిసుంటదన్నమాట. ఆల్రెడీ ఇంట్లో.
ఆహా.
యాలక్కలు కూడా అంతే పొడి చేసేసి ఉంటది ఇప్పుడు పొడి చేయట్లేదండి యాలు. క్కలు ఎప్పటికప్పుడు దంచుకోవడమే.
రాగిజావ అల ఏం తాగరండి మీరు.
రాగిజావ. రాగజావ అలవాటు లేదండి మా అమ్మగారు యాక్చువలీ మజ్జిగతో బాగా తాగుతారు. ఒకప్పుడు ఇప్పుడు ఓన్లీ ఉట్టి మజ్జిగ తాగుతున్నారు.
అవునా మజ్జిగలు రాగ ఎసు రాగిపిండి వేసుకుంటారా.
ఆ అంటే ఇప్పుడు రాగి జావా తయారు చేస్తాం కదా రాగి జావా ఒక నాలుగ్. గు చంచాలు వేసుకుంటే దానికి గ్లాసుడి నిండా మొత్తం మజ్జిగా ఏస్. మా అమ్మగారు అలా తాగుతారనమాట.
ఉహు బాగుంటుందా అలాగా.
అంటే ఏం ఏం ఉండదు కదండి మజ్జిగ రాగిజావ రాగిజావలో కూడా ఉప్పు తీప్. పి ఏమ్ మేయరండి ఉట్టి రాగిజావ అంతే.
మేము బెల్లం వేసుకొని చేసుకుంటామండి.
అదేలేండి అర్థమైంది.
ఊ. ఈసారి ఎప్పుడన్నా తాగండి బాగుంటది అది కూడా టేస్ట్.
ప్రయత్నిస్తానండి అవి కూడా ఇస్తారండి పప్పులు జీడిపప్పులు కానీ బాదం పప్.
ఆ వేసుకుంటామండి, జీడిపప్పు బాదం పప్పు రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్. చేసి వేస్తాము అలాగా. ఉ. ఇంకేంటండి.
ఆ చెప్పాలండి మీరు ఆ అదేంటి. ఆ బాగా నడుస్తారా అండి వాకింగ్ చేస్తారా మీరు?
ఇంతకు ముందు వెళ్ళేది వెళ్తానండి వాకింగ్కి ఈ మధ్య కాలంలో ఇంక బరువు అయిపోయింది వెళ్ళట్లేదు ఇంక
అదేలేండి ఇంక ఏవో ఒక పనులు పడతాయి. ఇంక అలాగా మర్చిపోవడమే.
ఇంక మళ్ళీ కొద్ది రోజులు ఉంటే వేరే పని మీద వేరే ఊరు వెళ్ళాలి. ఇంక అక్కడికి వెళ్ళినప్పటి నుండి ఆ సరే అండి.